హలో
హాయ్ అండి బాగున్నారా
హలో
హలో వినిపిస్తుందానే
వినిపిస్తుంది బా
ఏం చేస్తున్నావు
ఓకే
ఏం మామ్య రిటైర్మెంట్ అయిందట కాల్ చేసి కనీసం చెప్పలేదు ఏంటి సంగతి నో సౌండ్
హలో
ఆ వినిపిస్తుంది అబ్బా నా వాయిసు
ఆ చాలా చిన్నగా అనిపిస్తుందిబ్బా
అద అతే కొంచెం అడ్జస్ట్ కావాలి ఎ సెల్ఫ్ ప్రాబ్లం ఏది
ఆహాహా నేను బయటే ఉన్నాను
ఓకే ఏంటి మామ రిటైర్ అయ్యడట కనీసం చెప్పలేదు చెప్పలేదు ఇంకా నో సౌండ్
కొంచెం బిజీ ఉన్నాబ్బా
ఆహా ఏం తీసుకెళ్లార ఏంటి గిఫ్ట్ రిటైర్మెంట్ ఫంక్షన్ కి
చైను బ్రాస్లెట్ తీసుకెళ్ళ అబ్బా
అదే మన ఇంటి దగ్గర ఉన్నోళ్లు అందరూ అంటున్నారు బాగా చేశారట గాద ఫంక్షను
ఫుడ్ కూడా అంతా క్యాటరింగ్ పెట్టిచ్చసాము ఫుడ్ కూడా అంతా క్యాటరింగ్ పెట్టి ఇచ్చేసాము ఇప్పుడు ప్లేస్ లాగ ఇచ్చాం అనమాట ఆర్డరు
ఆహా ఎక్కడ మీ దగ మన దగ్గర మన దగ్గర రత్నకుమారి వంట అక్కడా లేకపోతే ఎక్కడిచ్చారు
ఆ పక్కన షాప్ ఉంది కదా అక్కడ ఇచ్చాము
ఓ ఆ ఆ వాళ్ళ దగ్గర బానే ఉంటాయి వాళ్ళ దగ్గర భోజనాలు
ఆ బాగుంటాయి అబ్బా ఇప్పుడు మనం వెళ్ళ చుట్టా